ఆ ఏం చేస్తున్నారు?
ఏమి లేదండి షాపు కు కొంచెం బట్టలు కొనుక్కన్నా నన్న అనుకుంటున్నాను.
ఆహా ఆన్లైన్ చేస్తారా షాప్, షాపింగ్ ఆఫ్
నేను ఎక్కువ ఆఫ్లైన్ చేస్తాను. ఒక మనకి టైం కలవలేదనుకుంటే ఆన్లైన్ చేస్తాను
ఆహా, ఓకే, నేను, వా ఆఫ్లైన్ కెళ్తే మనకి క్లాత్ పట్టుకొని చూడ్డానిక్ క్విల్ ప్
ఆ
ఎలక్ట్రికల్ ఐటమ్స్ అయ్యినుకో అల్లే చేస్ బట్టలు అంటే ఖచ్చితంగా కష్టంగా బట్టల అంటే కచ్
నేనే
కష్టంగా గా
హ్మ్ ఎందుకంటే, నేను ఎక్కువ ఆఫ్లైన్ చేస్తున్నాను షాపింగు. షాపింగ్ మా ఇంటి దగ్గరగా చానా ఉన్నాయి. మరి మంచి షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. ఉన్నాయి. మీ దగ్గర ఉన్నాయా?
ఆ ఉన్నాయి. మేము అంటే ఏంటంటే బేగం బజార్ రారు సాము
ఇప్పుడు ఏండంటే మాకు షాపింగు అనేది మేము ఎస్ వి ఆర్ షాప్ షాపింగు మా ఇంటి దగ్గరే ఉంటాయి. చానా పెద్ద పెద్ద షాపులు ఉంటాయి. ఎక్కువ దూరం వెళ్ళము. అయితే షాపింగు ఎక్క్ ఎక్కువ మోస్ట్లీ మే అయితే, ఆఫ్లైన్ చేసుకుంటే ఎందుకంటే, మనం ఆఫ్లైన్ కి ఆన్లైన్ కి చాలా డిఫరెన్స్ ఉంటది కదా
ఆ
అద్ కాబట్టి ఏంటంటే అవుడు కాబట్టి ఏంటంటే, మోస్ట్లీ నేను, ప్రిఫర్ ఆఫ్లైన్ దానికి, ప్రిఫర్ చేస్తాం. ఆన్లైన్ అంతే మంచిగా ఉంట్ ఉంటదిలే కాని మన టైం సేవ అయింది. బట్ ఏండంటే ఆ కొంచెం మనం అనుకున్నది ఒకోక్కసారీ పంపియావాడు పంపియన్నప్పుడు ఏంటంటే ఆన్ ఆఫ్లైన్ తిసుకోవడం మంచిది దే ఉంటాయ్ ఆఫ్లైన్ అయితే మా ఇంటి దగ్గర్ దగ్గర అయితే ఒక షాపింగ్ ఉంది. ఒక పెద్ద కాంప్లెక్స్ ఉంది. మా ఇంటి దగ్గర. దాంట్లో వెళ్తాన్నమాట. వెళ్తే షాపింగ్ కాంప్లెక్స్ లో చెప్పండి
సిస్టర్ కోస్తాం చార్మినార్ దగ్గర బ్యాంగిల్స్ అయ్యన్నీ నమ్ముతరంగా ఈస్ తీసుకుంటాం మళ్ళీ పక్కనే బేగం బజార్ లోనేమో ఇగ క్లిప్పు సో వాళ్లు చైన్స్ వేస్తూ ఇలాంటి ఇలా తీసేసుకుంటాం అక్కడే సవరాల వంటికలో ఇంకా అన్నిీ ఇంకా ప్రతీ అది ఆడాడ అన్ని తీసుకుంటాము అందరం ఉండే డ్రెస్సెస్ చా అన్నారు పాపం ఇంగ తీసుకుంటా ఉంటాం అన్నమాట మదీనా అక్కడ తీసుకుంటా అక్కడైతే బంచులో తీసు కుండా జర్ నలుగు నాలుగు పేర్న కలిసిది ఇంకా అక్కడే తీసుకుంటాం మేము ఏప్పుడు
ఆ అయితే ఇప్పుడు మా ఇంటి దగ్గర ఒక పెద్ద షాపింగ్ కంప్లెక్స్ ఉంది దాంట్లో తీసుకూన అనుకోండి చ చాలా మంచిగా ఉంటాయి క్వాలిటీస్ లేడీస్ వి జన్స్ వి చిల్డ్రన్స్ వి ఏజ్ వాళ్ళవి అకేషనల్గా కావాల్సిన డ్రెస్సెస్ ఫెస్టివల్ డ్రెస్సెస్ అన్ని డిఫరెంట్
ఓకే
అది
సో ఎ ఎలక్ట్రికల్ ఐటెమ్స్ ఎక్కడ తీస్ మీసిండో కూలర్
అవి అవి ఉంటాయి అవి ఉంటాయి చ సపరేట్గా ఇవి ఉంటాయి కదా స్టోర్సు లో ఎలక్ట్రిక్ ఎ ఎలక్ట్రానిక్స్ స్టోర్స్ ఉంటాయి కదా సపరేట్గా దాంట్లో వాటిల్లో తీసుకుంటాము బట్ కానీ ఎప్పుడు చూసినా రెష్ట్ ఉంటు ఉంటా ఉంటది తెలుసా వాళ్లకి దాంట్లో మంచి మంచి వి చాలా ఉంటాయి కాస్ట్లీ ఐటమ్స్ ఉంటావి మంచి క్వాలిటీ ఉంటేవి బ్రాండెడ్ ఐటెమ్స్ ఉంటాయి కాబట్టి
ఇది ఇప్పుడు ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్నా తీసుకున్న
ఆ ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్నాయిది తీసుకోవాలి మరి ఎనిమిది ఎందుకంటే ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్నాయి ఏందంటే అంటే పవర్ కన్జూప్షన్ తక్కువ తీసుకుంటాయి అని చెప్పి కాబట్టి మనం ఎక్కడైనా ఎలక్ట్రానిక్ వస్తువులు ఇంటి వస్తువులు తీసు కుంటే షాపింగ్ చేసేటప్పుడు ఈ యొక్క ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే తక్కువ ఎస్ట్రా జ ఉన్నాయి తీసుకోవాలి డ్రెస్సులకయితే మంచి మచ్చిగా బ్రాండెడ్ తీసుకోవాల షాపింగ్ చేసినప్పుడు షాపింగ్ లో తీసేటప్పుడు ఏందంటే
అబ వెళ్ళేటప్పుడు మేము స్ ఫ్యాక్టరీ అనే ఒ మామూలు గిట్ల అంటే న్నాము బాగున్నాయి అక్కడ కూడా స్నాక్స్ అవి ఇవి ఉంటాయి కదా ఎక్కువ ఉంటది కదా కొంచెం బ్లాక్ ఉన్నవ్ అన్నమాట
మ్మ్ బాగున్నాయా మంచిగున్నాయా
ఆఫర్స్ కూడా పెట్టారండి మంచిగా
ఆఫర్స్ జల్ ఫెస్టివల్ టైమ్ లో పెడతారు కదా మామూలు టైం లో కూడా పెడతారా
ఆ ఫెస్టివల్ కే వెళ్ళాం ఇంకా ఆఫర్స్ కూడా బ
ఉ
పెట్టేరు కొన్ని కొన్ని వాటిలు కూపన్స్ కూడా ఉంటాయి కదండి ఒకసారి షాపింగ్ చేసాం అనుకో మూడు వేల వేలకి వస్తుంది అది మళ్ళీ ఇంకోసారి మూడు వేలు లెస్ చేస్తారు అట్లా ట్రెండ్స్ లో ఇప్పుడు కాపర్ కూడా వెళ్తా ఉంటాం అవివి తీసుకుంటా అక్కడే తీసుకుం ఉంటాయి
అన్నిీ కలిపి షాపింగ్ అని కలిపి అన్ని ఒకే దాంట్లో ఉంటాయా మళ్ళీ వేరే వేరే దగ్గరికి తిరుగుతూ ఉంటారా షాపింగ్ అ
గా ఎక్కడన నచ్చితే అక్కడ తీసుకుం ఉంటామండి కాదు మనకి ఇప్పుడు మనం కుకింగ్ ఐటమ్స్ ఉండేసవి ఇప్పుడు మనకి ఏమైనా అసెస్సు ఇవి ఉంటాయి గదా అ అవి ఇవి ఉంటే అయ్యొ కడుకు అన్నీ మాకు తిరగాలంటే మీరు అన్నప్పుడు మజల ఎగ్జిబిషన్ లో అటపోయినప్పుడు కూడా ఒకసారి అరే అమమే ఎగ్జిబిషన్స్ పెడితే గమనించి రన్న అన్నీ ఉంటాయి మట్టలు గాని గ్రాసరీస్ స్ గానీ ఐటెమ్స్ గానీ అన్నీ ఒ ఉంటాయి తీసుకుంటే బెనిఫిట్ అవుతుంది మనకి డిఫ డిఫరెంట్ డిఫరెంట్ స్టీల్ ప్లాస్టిక్ పి డిఫరెంట్గాంటాయి మెటీరియల్స్ అండు బాగుంటాయి అన్నమాట
ఉంటాయి అన్ని వస్తువులు ఉంటాయి అక్కడ ఎగ్జిబిషన్లో
ఆ మేమైతే మా
షాప్
మా పెళ్ళ ఎనుుకున్నాము విశాల మాటలు
ఉమ్
పెళ్ళైన కొత్తలో తీసుకున్నాము చిన్న చిన్న స్నాక్స్ వేసుకునే ప్లేట్స్ లాంటి టెన్ ఇయర్స్ అట్ల అయినా కూడా వాడతా అన్నమాట ఇప్పుడు మనం క్వాలిటీ కాబట్టి కొన్ని కొన్ని కొన్ని బాగుంటాయి ఒక ఇంక మనకి ఒకక్కడ నచ్చింది అనుకోరి రిపీటెడ్గా
షాపింగు ఎప్పుడుప్పుడు ఎప్పుడప్పుడు చేస్తార మీరు
డ్రెస్సింగ్ చేస్తాము డ్రెస్సులు నను ఫెస్టివల్ ఇవ్వనుకో బయటకెళ్ళినప్పుడల్లా ఇవో అవో అటు ఇటు మనం బయటకి వెళ్తాం కదా తీసుకుంటూనే ఉంటాం ఇంకా రెగ్యులర్గా ఏదో ఒకేసారి ఒక బిల్లు లక్షలా అదో ఐటం ఇదో ఐటం తెచ్చి తెచ్చిపెట్ డే సీజన్ బట్టి తీసుకుంటూ కూడా కొంచెం మనకి ర
మీకు షాపింగ్ అంటే ఇష్టమా
షాపింగ్ అంటే ఇష్టమనేం గాదా. తండి ఆ ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ. ఇదేంటి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఎండాకాలం. ఇంకో సపరేట్లు ఎక్కువ ఉంటాయి మనం వేసిలు కొనుక్కోాలి. కావాల నాకోవాలా ఇప్పుడు రేట్లు. తక్కువకుంటే నెక్స్ట్ బనికి వస్తాయి అట్లా అనమాట.
షాపింగ్ షాపింగ్ చేయ్యాలి. నేను వెళ్దాం అనుకుంటున్నాను ఈరోజు. పోయి కొంచెం డ్రసలు కొన్నప్పుడు నాలుగు మంచి బ్రాండెడ్ వస్తే తెద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువ రోలు వస్తాయి కదా. మా దగ్గర అన్ని చిన్నపిల్లగాళ్ళ పెద్ద పిల్లగా అంత పెద్ద. అందరి యీ ఉంటాయి, వాళ్ళు లాస్ట్ టైం కొన్నాను ఆఫర్ ఇస్త. మరి నాకు డిస్కౌంట్ ఇస్తారో. అడగాలి ఇప్పుడు పోయి.
ఆ ఎప్పుడేనా బ్రాం. అన్నిటి తీసుకు వర్త్ మన మనీకి. కి ది బ్రాండెడ్ తీసుకున్న మంచిది.
కానీ వీళ్ళు ఆఫర్స్ పెట్టేసి మాకు ఎస్ఎంఎస్లు చేస్తా. ఉంటు. ఎస్సమ్మ అంటే ఎస్ఎంఎస్ మనకిఎస్ఎంఎస్ చేస్తామంటారు. ఆఫర్ వచ్చినాయి. ట్రాన్సిషన్, వచ్చినా మీకు ఎస్ఎంఎస్ వస్తాయా. మామూలుగా షాపింగ్ ఎస్ఎంఎస్.
ఎవరైనా కొనుక్కొని వచ్చినా. అనుకోండి మన నె. నంబర్ వాళ్ళదే మన బిల్ చేసేప్పుడు మ న ఫోన్ నంబర్ ఇస్తాం. కదా వాళ్ళ కాఫర్లు ఉన్నప్పుడో లా. మాకు వస్తా ఉంటాయి. మెసేజ్లు.
మ్మ్ ఎంత చేస్తారు. షాపింగ్ వేలితే మీ వాళ్ళు.
ఏంటండి.
షాపింగ్ ఎంత అమౌంట్ చేస్తారు. షాపింగ్ ఎంత అమౌంట్ చేస్తారు. వెళ్తే.
డాబ్బులున్నదో తీసుకెళ్ళ దాన్ని బట్టి. సో టూ డసెస్ లేదో ఫోర్. టాప్స్ ఇంకా మని బట్టి ఇంకా మా. దగ్గర మన మనం ఎక్కువ ఉంటే. ఎక్కువ తీసుకు. కుంటంలేలాగా.
ఆ టెన్ థౌజండ్ చేస్తారా.
ఆ చేస్తాం. చేస్తాం. ఒక రోటనే ఉంటాది కదా. ఎవన్నా పార్టీ వేర్ తీసుకునినుకో శారీస్. పట్టు సేషన్ పట్టు టైబులు వసుకుంట. ఒక్కొక్కటి మూడు వేలు దాసుకుంటనే అవుతాయి. కదా ఒక ఆరు వేలు. ఫెస్టివల్స్ అవుత. అ ఒక్కటే ఒకటే ఫెస్టివల్స్ అవుత టెన్.
శారీస్ కి శారీస్ అంటే మీరు దాంట్లో శారీస్. అసలు ఏం తీసుకుంటారు. అమ్మ సారీస్ లో ఇవి ఉంటాయి. కదా సారి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి. కదా కొన్ని. గద్వాల్ లని.
ఇది ఒకసారిమో అక్కడ బాగుంటే. నాన్న ఇతడు గాని. అంటే పోయి డిజైన్స్ కలర్సు. చూసొచ్చా, ఆ.
ఎట్లున్నయి అక్కడ మంచిగా ఉన్నాయా.
జీ ఏ టైప్ గూడోచ్చింది ఎద్దామని పనిగట్టుకొని పోయి చు చూసొచ్చా
హ్మ్ పెద్ద పెద్ద షాపులు ఉంటాయా చిన్న చిన్న షాపులు ఉంటాయా అక్కడ
ఓ అఔటఫ్ ఇప్పుడు మ్యాన్ కి చాలా బాగుంటాయి
ఆ
సరే అండి ఉంటాన మరి ఏ
ఆ ఆ సరే సరే అండి
సరే సరే ఓకే అండి.
రైట్ ఓకే అండి రైట్
స